హలో ఆ హలో ఎవరండి
నేను మీ ఫ్రెండూ అండి మీరే మీరు ఎప్పుడైనా మీకు నచ్చిన ఫుడ్ కోసం చెప్తార అనుకుంటున్నాండి నచ్చిన ఫుడ్ ఏంటండి
చికెన్ ఫ్రైడ్ రైస్
మీకు ఇష్టమైన ఫైడ్ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మీరు చెప్తారా మీకు ఇష్టమైన ప్రైడేస్ ఎలా చేయాలో మీరు చెప్తారా ఆ డిష్ అనేది ఎలా ఉంటదండి మీకు చూసారా ఎప్పుడైనా దాని వల్ల మీరు ఏం చేయగలుగుతారు దాన్ని ఎలా మనం వాడగలుగుతాం మీరు ప్రయత్నించే వంటల కోసం మీరు చెప్తార
ఈ వంటలు నీ ఏమనుకుంటారు మీ స్టైల్ లో ఏ వంటలుంట అండి మాకు కొంచెం చెప్తారా
నేను చెప్పను
అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కోసం మాకు చెప్పండి
అన్నం వేస్తాను
గ ఇంకేం చేస్తారండి సో మీరు ఎప్పుడైనా చూసారండి మీరు మంచి ప్లేస్ లో తిన్న ఫ్రైడ్ రైస్ కోసం ఎప్పుడైనా చెప్తారా మీరు
దర్గా పెద్ద ఆఫర్ం తరగతుంటే
సో మీకు ఇష్ట మీ దానికి ఎంత రీటింగ్ అనేది ఇస్తారండి దాని వల్ల మీరు కొంచెం ఆ మనిషికి నచ్చిన ఆ కొంచెం ఫుడ్ కోసం చెప్తారా అలాగే దాని వల్ల మనకి కలిగే లాభాలు నష్టాలు కూడా చెప్పండి సో దాని వల్ల చిన్నపిిల్లలు అలాంటి వాళ్ళు తినకూడదు కదా దాని మీరు చెప్పండి అందులో ఏది మంచి ఇంగ్రీడియంట్స్ ఏది బ్యాడ్ వా ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటిల కోసం వివరించండి మీరు మీరు వివరించడం వల్ల మేము ఆ యొక్క సౌకర్యాలని మేము నిర్దేశిస్తాం
ఎగ్గ ఉంటది ఎగ్ లో ప్రోటీన్ విటమిన్ ఉంటుది చికెన్ లో ప్రోటీన్ ఉంటది అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అవి తినండడం అన్ని తినినడం వల్ల మనకి విటమిన్స్ ప్రోటీన్స్ లభిస్తాయి
థ్యాంక్ యూ సార్ మీరు చెప్పిన దాంట్లో మీరు నచ్చిన సాసులు అవి యూస్ చేస్తారు కదా అవి ఎందుకు మంచివా కాదా అనేది బాడీ కోసం చెప్పండి సార్ సో దీంట్లో మీరు దీంట్లో మీరు వాడే అసౌకర్య పదార్థాలు చాలా ఉన్నాయి సార్ దీని వల్ల మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటో చెప్పగలుగుతారా
ఏమో బెనిఫిట్స్ ఏమన్నాయి కాగానీ
సో మాకు ఒకసారి ఫైవ్ డేస్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా
నూనె వేసుకొని గుడ్లు చెత కొొట్టుకొని గుడ్లు వేప్పుకొని చికెన్ వేసుకొని క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ కాదు క్యారెట్ క్యాబ్ ఫమ్ వేసుకోవాలి క్యాబేజ్ వేసుకొని పచ్చిమిరకాయ వేసుకోవాలి ఉడిపియలి వేసుకోవాలి అయన్ని వేపిన తర్వాత అన్నం వేసుకోవాలి రైసు తర్వా కారం ఉప్పు గరం మసాలా వేసుకోవాలి కొన్ని టేస్ట్ చెప్పర్ ఎల్ల అండి రెడీ
నువ్వు వా మిర్బె తిన్న బెస్ట్ ఫ్రైడ్ రై ఫ్రైడ్ రైస్ ప్లేస్ చెప్పండి అలానే మీకి నచ్చలేని ప్లేస్ కూడా చెప్పండి ఇది ఎక్కడెక్కడ ఫేమస్ ఇన్ మీ విలేజెస్ లో ఎక్కడెక్కడ ఇది ఫేమసో చెప్పండి సార్ సో దాని బట్
అది నాకు తెలీదు అది నాకు తెలీదు తిండం తెలుసు
మీ యొక్క ఉద్దేశాలను తీసుకుంటాం సార్ మీరు ఎలా ఆ ఎక్కడెక్కడ ఇంకా మీరు చూసిన ప్రదేశాల కోసం మీరు తిన్న ఫుడ్ కోసం మాకు చెప్తారా అండ్ అలా నేను నెక్స్ట్ ఇష్టమైన ఫుడ్ కోసం చెప్పండి సార్
ఎస్టు చెప్తున్నాయి ట ఫుడ్ నష్టం
మీకు బిర్యానీ అంటే ఇష్టమా బిర్యానీ కోసం చెప్పండి అది ఎక్కడెక్కడ ఫేమస్ కూడా చెప్పండి
బిర్యాని ఇష్టంలేదు
అలానే మీకు ఇంకేమైనా ఇష్టమైన పదార్థాల కోసం చెప్పగలుగుతున్నారా
లేదు లేదు
ఇంకేంటి సార్ మీరు ఆ చూసిన ప్రదేశాలు కోసం చెప్పండి సార్ మీరు ఇప్పుడు నుంచి మీరు ఎన్ని ప్లేసులు విసిట్ చేసారు సార్
హైదరాబాద్
హైదరాబాద్ కోసం తెలపండి సార్ మీరు కొన్ని విషయాలు మాకు తెలియజేయండి
హైదరాబాద్ లో మనం ముందుగా చూడాల్సింది చార్మినార్ చారిత్ర కటల వారు
అవును ఫ్రెండు
ఉ అది బాగుంటది చూడ్డానికి
ఇంకా ఏముంటాయి
చాలా ఉంటాయి అ రామోజీ ఫిలిం సిటీ ఉంటది ఇంకా ఆ ఏ ఉంటది దాని పేరేంటి గోల్కొండ కోట ఉంటది
సో నేను ఒకసారి చూసాను సార్ నేను ఆన్లైన్ లో వెళ్ళలేదు కానీ ఆ ప్రదేశాలు నాకు చాలా ఆ ఆహ్లాదకరంగా అనిపించాయి ఆ ప్రదేశాల వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను ఒక కామన్ మ్యాన్ అందులోకి వెళ్ళిన తర్వాత ఒక సెలబ్రిటీ అవ్వచ్చు ఒక సెలబ్రిటీ ఈడ కమన్ వన్ అవడమే సధ్యం మీరు ఒక సెలబ్రిటీ అవ్వాలంటే ఏం చెయాలి సార్
ఏ అవును
మీరు మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ మాకు తెలియజేస్తారా
హైదరాబాద్ ట్రైనింగ్ ఇండస్ ట్రైనింగ్ హైదరాబాద్
ఎస్ సార్
ఇంకేం చేయాలి
మీరు చూసిన మీరు చూసిన ఆ సందర్భాలు విషయాలు మీరు తీసుకున్న గిఫ్ట్లు మీరు ఎవరి కోసం తీసుకున్నారో చెప్పగలుగుతారా మీరు హైదరాబాద్ బిర్యానీ తిన్నారా
ట్రై చేయలే
సో మీరు తీసుకున్న గిఫ్ట్లు ఏంటో చెప్పగలుగుతారా
గిఫ్ట్ ఏమి లెవ్
సో మీరు చూసిన ఇంకెన్ని సందర్భాలు అవి త్యాలు మీ తిన్న ఫుడ్ కోసం మాకు తె తెలియజేస్తారా
ఇంకా చేయను ఉంటాను బాయ్
ఓయ్ పో పో సార్ మీరు ఇంకా ఇంకేం చూశేషారు సార్ ఇలాంటి సందర్భాలు
ఎం చూడలేదు
మీరు ఇంకేమన్నా చూడగలుగుతున్నారా సార్
ఇంకేం విషయ
సార్ మీరు చేసిన సందర్భాల కోసం మాకు తెలియజేయండి సార్ మీరు ఎన్నో మీ ఫ్యామిలీతో వెళ్ళారా ఫ్రెండ్స్ తో వెళ్లారా ట్రిప్ కి అనేది రాస్తా మీరు ఇంకా ఇన్ని అనుభవాలని అంచే సార్ మీరు ఎదుర్కొనే సమస్యల కోసం మీరు ఎదుర్కొనే ఆనందాల కోసం మాకు తెలియజేస్తారా ఆ
సమస్య అంటే ఏం లేదు నేనే తమ
ఆ మీరు బెస్ట్ మూమెంట్ చెప్పండి సార్ మీ లైఫ్ లో
బెస్ట్ మూమెంట్ ఆ ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అయినాను
సో మీరు చూసిన మీరు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళరా సర్ తిరుపతిలో మీరు చూసిన ప్రదేశాలు ఏ ఏంటండి
ఒకసారి వెళ్ళను దేవుడు దగ్గర వెళ్ళాము వెంకన్న ఏం చూడలేదు కొండ ఎక్కాం
విరిగట్టలు కూడా ఉంటాయి కదా మీరు చూ చూసారా
లేదు టైం లేదు
సో మీరు గోవింద స్వామి గుడికి వెళ్లారా
వెళ్ళాం
అక్కడ ఎలాంటి సందర్భాలు మీరు చూసారు మీకు ఎలా అనిపించింది
ఏమి అనిపించింది సంతోషంగా అనిపించింది
మీరు ఎప్పుడైనా చూసి ఎక్స్పీరియన్స్ చేసారా
ఏం చూసావ్
అక్కడ ఉన్న ప్రకృతి అందాలు ఇంకా ఉన్నయి జీవరాశులు జీవులు ఇంకా చాలా ఉన్నాయి కదా సార్ మీరు ఎప్పుడైనా చూసి వాడినితో ఆనందించారా! అంటే రాబోయే రోజుల్లో ఫారెస్ట్ అనేది మనం అడవిని అనేది చంపిస్తున్నారు సార్ దానికోసం మీరు ఏమైనా చ చెప్పగలరా
ఇంకా అయిపొద్ది హలో
మీరు చూసిన సందర్భాల కోసం మాకు వివర్శంచండి సార్
న చూసిన సందర్భాల ఆ
ఇంకెలా ఉన్నాయి సార్ మీరు చూసిన సందర్భాలు విషయాలు అనుభవాలు పంచుకున్నాయ మాకుతో పజె పంచుకుంటారా
మెహరే
వే
ఇ ఇంకేం పంచుకోవాలనండి మీరు అ
మీరు చూసిన సందర్భాల కోసం మాకు తెలియచేయండి మీరింక ఏవే సందర్భాలు ఆనందాలు ఫ్యామిలీతో మీరు ఏ విధంగా వెళ్త వెళ్ళారు అ
ఉంటానే హే